హలో
హలో
వినిపిస్తుందా
ఊ వినపడుతుంది ఏం చేస్తున్నావ్
ఏం లేదు ఊరికే ఉన్న ఇంటికచ్చన్న
ఇంకా తిన్నావా
ఊ తిన్నా నువ్వు తిన్నావా
ఊ తిన్న
ఊ
నేను ఇప్పుడే ఒక కోయక్ చూసాను
ఆ ఏంటది
అంటే మనీ కంట్ బై హ్యాపీనెస్ అని
ఆ అది చాలా ఫేమస్ కోట్గా
ఆ కరిక్టే నువ్వు నమ్ముతావా
కొంచం నమ్ముతాను కొంచం నమ్మను
అంటే అది ఏంటాన్సర్ అంటే ఏమనుకుంటున్నామ్
ఎందుకంటే మనీ ఇంపార్టెంటె కానీ మనీ మాత్రమే హ్యాపీనెస్ కాదు కదా
హ్మ్ కరెక్టే మరి మనీ ఉంటే హ్యాపీగా ఉండచ్చు కదా
హలో అవునా
ఆ అంటే ఏమన్నా ఎగ్జాంపుల్ చెప్పాలంటా
ఒక ఫ్యామిలీకి ఫుడ్ ఎడ్యుకేషన్ అయినా హెల్త్ కేర్ కావాలి అనుకో దానికి మనీనే అవసరం కా
హ్మ్ అది కరెక్టే
హ్మ్ మనీ లేకపోతే బేసిక్ నీడ్స్ కూడా ఫుల్ ఫిల్ చేయడం కష్టం
ఆ అంటే మనీ హ్యాపీనెస్ కొనగలదా
బేసిక్ కంఫర్ట్ వరుకు కొనగలము
హ్మ్ మరి చాలా రిచ్ పీపుల్ ఎందుకు అన్హ్యాపీగా ఉంటారు అనుకుంటున్నావ్
ఎందుకంటే హ్యాపీనెస్ కి మనీ ఒక్కటే రీజన్ కాదు
ఇంకేం ఇంపార్టెంట్ అయితే
ఫ్యామిలీ హెల్త్ ఫ్రెండ్స్ పీస్ అఫ్ మైండ్
నీకేమి
ఒకవేళ నీకు హండ్రెడ్ క్రోర్స్ రే ఆ రే రూపాయలు వచ్చాయనుకో అప్పుడు ఏం చేస్తావ్
అప్పుడైతే చాలా హ్యాపీగా ఉంటుంది
ఎన్రోజులు
అంటే ఏం క్వశ్చన్ అది ఏంటి
అంటే ఫస్ట్ ఎక్సైట్మెంట్ ఉంటుంది
అవునా తర్వాత
తర్వాత అది నార్మల్ అయిపోతుంది కదా
తింగ్ నిజమే అది నిజమే లే
హ్మ్ న్యూ ఫోన్ కొన్నప్పుడు ఎంత ఎక్సైట్మెంట్ ఉంటుందో గుర్తుందా
హ్మ్ అవును కొన్ని రోజులు
హ్మ్ హ్మ్
కొన్ని రోజుల తర్వాత నార్మల్ అయిపోతుంది
హ్మ్ అంటే మనీ టెంపరరీ హ్యాపీనెస్ ఇస్తుందా
చాలా కేసెస్ లో అవును
మరి మరి పూర్ పీపుల్ హ్యాపీగా ఉంటారా
అందరూ కాదు కానీ కొంతమంది చాలా హ్యాపీగా ఉంటారు
ఎలా
అంటే వాళ్ళకి స్ట్రాంగ్ రిలేషన్షిప్స్ ఉంటాయి కాబట్టి
అదీ ఇంపార్టెంటే
హ్మ్ ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే చాలా సపోర్ట్ ఉంటుంది కదా
మరి హెల్త్ గురించి
హెల్త్ అని లేకపోతే మనీ యూస్ తక్కువే
కరెక్టే
ఒక మిలీనియర్ హాస్పిటల్ బెడ్ మీద ఉంటే
డబ్బులున్నా హెల్త్ గ్యారెంటీ కాదుగా
ఎక్సాక్ట్లీ
హ్మ్ మరి ఫ్రెండ్షిప్ కొనగలమా.
రియల్ ఫ్రెండ్షిప్ కాదు.
హలో
అది కూడా కాదు.
రెస్పెక్ట్
టెంపరరీ రెస్పెక్ట్ రావచ్చు మేబీ.
రియల్ రెస్పెక్ట్
రియల్ రెక్స్పెక్ట్ అయితే ఎప్పుడైనా క్యారెక్టర్ తోనే వస్తుంది.
హ్మ్ నైస్ నైస్
నేను ఓ క్వశ్చన్ అడుగుతా.
అతను అది
ఒకవేళ నీకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి.
ఉ సరే
ఫస్ట్ ఆప్షన్ చాలా కానీ కానీ స్ట్రెస్ తక్కువ.
ఆ
సెకండ్ ఆప్షన్ యావరేజ్ మిని కానీ హ్యాపీ లైఫ్.
నేన్ సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తను.
అవునా, ఎందుకు?
ఎందుకంటే లైఫ్ ఎంజాయ్ చేయాలి కదా ఇప్పుడు ఉన్నది ఒకటే లైఫ్. మళ్ళీ వస్తామా ఏంటి.
నేను కూడా అదేలే.
హ్ కానీ యావరేజ్ మనీ కంటే బేసిక్ నీడ్స్ అవి ఫుల్ ఫిల్ అవ్వాలిరా.
ఆ అవును అది ఇంపార్టెంటే.
మరి సక్సెస్ అంటే మనీ, మనీయేనా
నా ప్రకారం నా ఒపీనియన్ ప్రకారం అయితే కాదు.
ఏం మరేంటి?
అంటే నువ్వు హ్యాపీగా ఉండడం నీ గోల్స్ అచీవ్ చేయడం.
చాలా మంది సక్సెస్ ని బ్యాంక్ బ్యాలెన్స్ తో మెజర్ చేస్తారు.
ఆ అది ఒక ఇన్కంప్లీట్ మెజర్మెంట్ అనయితే చెప్పగలుగుతా నేను.
ఉ నిజమేలే.
ఒక టీచర్ ఇమాజిన్ చెయ్యి
ఉ సరే
సాలరీ యావరేజ్ ఉంటది.
హ్మ్
కానీ థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ లైఫ్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది.
అది టీచర్ అంటే అది గ్రేట్ సక్సెస్ అస్సలు.
హ ఎక్సాక్ట్లీ.
మరి సోషల్ మీడియాలో ఎట్లా
అంటే అందరు రిచ్ లైఫ్ కంపార్ చేస్తారు.
తుమ్ అవును
ఫొటోస్ చూసి వాళ్ళక్ ఎందరు అంటే వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారనిపిస్తుంది.
కానీ అది చాలా అంటే చాలా డిఫరెంట్ గా ఉంటుంద్ అనేస్ సోషల్ మీడియాకి దీనకి
ఉహ్ అవ్ కరెక్టే అనుకుంటా.
మరి మనీ ఇపోటంట కదా
ఆమ్ మనీ కూడా చాలా ఇంపార్టెంట్.
అయితే కోట్ రాంగ్గా
పో కాదు.
మరి ఎలా
అంటే మనీ హ్యాపీనెస్కి చేస్తుంది కానీ హ్యాపీనెస్ని కంప్లీట్ గా బై చేయలేదని అంటే చెప్పగలుగుతా.
ఉహుహ్ అదే మంన్ చేపింది సర్లే
ఇంకా నా ఒపీనియన్ లో మనీ ఒక టూల్ మాత్రమే.
ఉహ్ ఎందుకు
దాని ఎలా యూస్ చేస్తావు. అది ఇంపార్టెంట్టు
ఓ నైస్
ఒకవేళ మన్ నీని ఫ్యామిలీ కోసం యూస్ చేస్తే హ్యాపీనెస్ పెరుగుతుంది.
హెల్పింగ్ అదర్స్ కి యూస్ చేస్తే
ఇంకా ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది.
నువ్ అయ్యాట్లేయా
హుహ్ పుహ్
ఫైనల్ గా మీ ఆన్సర్ ఏంటటన్
ఫైనల్ నాయితే గుడ్ హెల్త్ లవింగ్ ఫ్యామిలీ ట్రూ ఫ్రెండ్స్. పీస్ ఆఫ్ మైండ్ అండ్ ఎన్ఫ్ మనీ. ఉండాలంన్సప్ అంటే ఉంటే సరిపోతుంది.
హేంసం
కీ
డీప్ డిస్కషన్ జరిగింది గదా.
హుహ్ అవునవును
నెక్స్ట్ టాపిక్ కేంటి
ఉహ్ నెక్స్ట్ అన్ ఏదన్నా మాట్లాడుకుందాం సోషల్ మీడియా. నువ్వు సోషల్ మీడియా. చిల్డ్రన్స్ మీద ఎఫెక్ట్ చేస్తుంది అనుకుంటావా అనుకుంటున్నావా.
ఉహుహ్ మేబి ఎస్ ఆర్ నో అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ.
ఉహ్మ్ కవితి అని ఈ సోషల్ మీడియా యూజిబులే అంటావా, చిల్డ్రన్స్ కి కానీ మనకి కానీ.
హుహ్ మనం పర్ఫెక్ట్ ఐ మీన్ ప్రాపర్ గ యూస్ చేసుకుంటే అది మనకి యూజ్ అవుతుంది లేదు అంటే టైం వేస్ట్ చేసామంటే అది కూడా నువ్వు టైం వేస్ట్ అది కూడా మనల్ని ఆ వేలోనే తీసుకెళ్తుంది
అంటే అది కూడా మనం యూస్ చేసే దాన్ని బట్టి మన మైండ్ కంట్రోలింగ్ బట్టి ఉంటుంది
ఉమ్ అదే అంటున్న
ఉమ్ అంటే ఇప్పుడు చాలా మంది సోషల్ మీడియాకిి అడిక్ క్ట్ అయిపోతారు అంటే అదే హ్యాపీనెస్ అనుకుంటా ఉంటారు కదా నువ్వేమంటవు
నేనైతే అదే హ్యాపీనెస్ అంటే నేనైతే వొద్దనే నేనైతే రిజెక్ట్ చేస్తున్నా ఆప్షన్ కొంతమంది ఇప్పుడూ అదే వాళ్ళకి వర్క్ అయితే అదే పని చేసినారంటే వాళ్ళకి అదే హ్యాపీనెస్ ఇస్తది ఇప్పుడు పార్క్స్, ప్లే జోన్స్ ఉంటది కదా కాబట్టి ఇంక వాళ్ళదే చేసుకుంటరు మర్చుకోవడం అలా కాదు కదా మనం చదువుకోవాలి మనమేమన్న టైం పాస్ కి చూస్కో కని అదే ఆ అదే ఇంగా అదే కొనుక్కొని అట్నే ఉండిపోతాం మనం
ఉమ్ అవునువున్ ది నిజమే
ఉమ్
ఉమ్ అంటే ఈ కాలంలో పేరెంట్స్ వాళ్ళ పనిలో చానా బిజీగా ఉండడం వల్ల చిల్డ్రన్స్ ని చిన్న పిల్లల్ని ఫోన్ కి వాళ్ళే అడిక్ట్ చేసేస్తున్నారు
ఆడిట్ చేసారు కానీ ఏదో ఒక టై లో మనం అట్లీస్ట్ మై ట్లా ఉన్న వాళ్ళ దగ్గర ఉండి మాట్లాడనమ అంటే అంత అడిక్ట్ అవరని నా ఒపీనియన్
ఉమ్ అ అవునవును ఈ విషయంలో మాత్రం పేరెంట్స్ చాలా టైం స్పెండ్ చేయ్యాలి
ఉమ్
ఉమ్ ఏం చేస్తున్నావ్
ఇంగ ఏం లేదు ఓకే ఇంకా టైమ్ నయిన్ అవుతుంది కదా
ఉమ్
ఉమ్ పడుకుందామని ఇంక రేపు మార్నింగే స్టార్ట్ అవ్వాలి కాలేజ్ కి నేను ఇంట్లో ఉన్నాను కదా
అవునువును కరెక్ట్
ఉమ్ మార్నింగే స్టార్ట్ అవ్వాలి ఇంకా మార్నింగ్ లేవాలంటే ఇప్పుడు పడుకోవాలి గదా
హ్మ్
అంతే ఇంగ నిద్దరంటే ఓ రేంజ్ ల నిద్ర పోతాం
హ్మ్ అదిగుడ కరెక్ట్
హ్మ్
ఇంకా ఎప్పుడు మా మార్నింగు బస్సెస్ ఉంటాయ మీకు కాలేజ్ వెళ్ళడానికి
ఉ ఉంటాయి ఉంటాయి నేను బస్ బుక్ చేసుకున్నాను నే ఇప్పుడు బెంగళూరులో ఉన్నా
ఆహా
బెంగళూరు టు ఇంకా మదనపల్లి బస్ బుక్ చేసుకొని ఇంకా అక్కడికేనా ఎయిట్ ట్వంటీకిి ఎయిట్ థర్టీకిలా వచ్చేస్తాము
మ్ హు
మార్నింగ్ సిక్స్ కలా స్టార్ట్ అవుతాం ఇడ
మ్
ఇంకా అక్కడి నుంచి ఇంకా నార్మల్ గా మన కాలేజ్ కి బస్సెస్ ఉంటాయి కదా
ఔను ఔనులే
ఏదో బస్సు ఎక్కామంటే నువ్వు గుర్తొచ్చావు అంతే
మ్
ఉ
ఇంకా మళ్ళీ ఎప్పుడు వెళ్తావు ఇంటికి మళ్ళీ సాటర్డే వెళ్ళిపోతావా
ఇంకా నెక్స్ట్ వీక్ త్రీ డేస్ ఉన్నాయి ఆ త్రీ డేస్ హాలిడేస్ కద మమ్
మ్
ఇంకా ఫ్రైడే ఏది మొహ్రమా ఇంకా సాటర్డే ఫోర్ సాటర్డే ఇంకా సండే సండే
ఆహా
మ్ త్రీ డేస్నే అంటే ఇంకా ఫోర్ డేస్ ట్రైనింగ్ ఇంకా త్రీ డేస్ మళ్ళ ఇంటికి వచ్చేస్తా అంతే
మ్
మ్
ఎంత హ్యాపీ ఇంకా ట్రైనింగ్ ఫోర్ డేస్ ఉన్నది ఇంకా అప్పుడు
ఓ
ఇంకానా
సరే రా అయితే బాయ్
సరే అయితే బాయ్
మ్